హలో హలో హలో హలో హలో ఆ చెప్పండి వినపడతాందా
హలో
ఇప్పుడు వినపడుతంద్య
వినపడుతుందండి ఇప్పుడు ఆ ఇప్పుడు వినపడుతుందండి మీ మాట భోజనం చేసారా అండి
అవున్ చేసినామండి పొద్దున ఏం చేశారు టిఫన్ మీరు
మేము పొద్దున ఇడ్లీ తిన్నామండి మీరు
మేము చపాతీ చేసినాం అండి
ఏం కూర చేసుకున్నారండి చపాతిలోకి
సాగు చేస్తాం మేమైతే ఇక్కడ ఎక్కువ ఉర్లగడత తాలింపు చేత్తం సాగు చేత్తం మేం
అవునా అండి ఇప్పుడు మీరు సాగు చేసినప్పుడు ఏది బేసన్ తో చేస్తారా అండి
ఆ
శనగపిండితోనే చేస్తార అండి బే
ఆ ఆ శనగపిండితోనే అండి శనగపిండి ఎర్రగడ్డలు కోసేసి ఎక్కువ
హు చేస్తార అంటే ఇప్పుడు మీరు ఉర్లగడ్డ తాలింపు అంటే ఉర్లగడ్డలు ఉడక పెట్టుకొని మళ్ళా తాలింపులాగా చేసుకుంటారు లేకుంటే ఊట్లగడ్డలే చేసుకుంటారండి
ఉర్లగడ్డ ఉడకబెట్టేసి దాన్ని మళ్ళీ తొక్క తీసేసి కట్ చేసి పచ్చిమిరకాయ ఆడిచుకొని దాంట్లోకి తాళింపు చేస్తాం దాన్ని అట్ల దాన్నే స సమాధ్రి గు చేయొచ్చు దాంట్లో క్యారెట్ తురు వేసేసి ఇంకా దాన్ని సమోసా చేస్తాం
అవునండి చిన్నపిల్లలు అప్పుడు ఇష్టంగా తింటారు బాగ
అట్లా గు చేస్తంటా నేను ఎక్కువ
ఆ
ఇకా ఎప్పుడన్న సాయంత్రం పూట్ల మ్యాగీ అడుగుతుంటది మా పాప
ఉ
మ్యాగ చేస్తాంటే ఆమె ఎగ్ రైస్ అయితే తినదు
అంటే నాన్ వెజ్ తినద అండి ఎగ్ ఒకటి తినదా
ఎగ్ ఒకటే తినదు నాన్ వెజ్ అంతా తింటుంది చేపలు
అంటే ఎగ్ ఎందుకు తినదండి అంటే నచ్చద ఆమెకి
నచ్చదు అలాగదంట అండి అది కడుపు నొస్తాడంట
అయ్యో
ఆ అందుకు తినదు అవి అయితే తినదండి
అవునాండి మీరు అన్నీ వంటలు చేస్తార అండి బాగా
ఆ బిర్యానీ చేస్త ఎగ్ రైస్ చేస్త ఎగ్ బిర్యానీ చేస్త
మీరు స్వీట్లు కూడ చేస్తారా అండి
ఆ స్వీట్లు చేస్తానండి అంటే సెలుల్ల్లో చూసి చేస్తాను
మీ వైపు మీ వైపు ఏ స్వీట్ ఫేమస్ అండి బాగా మీ ఇంటి వైపు అల
ఈ మధ్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి మేము అన్ని తింటామండి ఏ స్వీట్ అయినా తింటాము
అంటే కొంతమంది ఆ ఓలిగలు బాగ చేసుకుంటారంటారు కొందరు ఏమో పూతరేకులు బా చేసుకుంటారంటారు అలా మీరేమి చేసుకుంటారండి
ఇలాన పడకి అయితే మేము హఓలి ఖచ్చితంగా చేస్తామండి ఇక్కడ పండుగలకి
అంటే ఎలా చేస్తారండి ఓలిగలు
ఎలా అంటే ఫస్ట్ కంది బ్యాళ్లు ఉడకబెట్టేసి అవి నీళ్లు వడబోసి గ్రైండర్కి వేస్తాము
ల్ చేస్ వస్తారు కదండి కొందరు మీరు కం చేస్తర
మిస్ అయిపోయింది శని బ్యాల అడ పోయి కంది వేళ్ళనేసిన పప్పు కనుక్కున్నట్లు శని్వ వళ్లండి శనిగ వల్ళడక పెట్టి అవి నీళ్ళడ పోసి గ్రైండర్ కేేసి బెల్లం బెల్లము దంచి దాన్ని దాంట్లోకి ఏసేస్తాము
ఊ
దాంట్లో వేసి గ్రైండ్కేసి ఆలక్కలేేస్తాం దాన్ ఇంకా పూర్ణం బాగా అంటే బ్యాల్ ఎక్కువ ఉడకబట్టకూడదు మెత్ త్తగా
కొద్దిగా అప్ ఆ బ్యాల్ బ్యాలు ఉడికించుకోమంటారు ఇంకా
ఉడికిండల్లా కానీ బేల్ల గింజ గట్టిగా ఉండల
ఆ
అట్లా ఉండాలి అట్లుంటేనే దానికి ఓలిక తరం అయ్యేద అనమాట
ఆ పూర్ణం మెత్తక అయిపోతే తరం కాదు మళ్ళీ
అన్ పూర్ణము గట్టిగా మనగా ప్చ్ గోధుపిం టైపు గట్టిగా ఉండాల అనమాట
ఊ జారిపో జారిపోయేలాగా ఉండకూడదు
ఊ చేతి నుంచి పడిపోకూడదు మన ఏళ్ళ సందన పూర్ణం పడిపోతే అది ఇంకా పట్టుకోదు అనమాట ఓలికి
ఓలికి అవును
జారిపోతుంది అదే ఉంట మాదిరి ఉండదు అనుకో మనం చేతిలోకి తీసుకొని ఇట్లా లడ్డు ముద్ద చేసినట్లు అట్లా అన్నామనుకో ఇంకా బాగా వచ్చేస్తది అది ఇంకా ఓలికి బాగా వస్తది ఇ అది తీసుకొని అంత మనము ఆడికనే మనం మైదా పండి కొంచము గోధుమ పిండి కొంచము అది అర్ధము ఇది అర్ధము కలిపి కొంచెం పసుపు ఏసి దాంట్లోకి కొంచె ఇంగ నూనె వాడ నూనె ఎందుకు ఎక్కు వాడకోకుండా ఫ్రెష్ నూనె తీసుకొని దాంట్లో పోసి ఫస్ట్ పిండిలోకి
ఆ
కల ఆ పసిపేసి కలపెట్టేది బాగా రెండు
అంటే కొందరు సొజ్జి వాడతారు కద అండి
ఉ
కొందరు ఆ పిన్ హోలిగా చేసేటప్పుడు మీరు గోధు పిండి ఇంకా మైదా పిండి అన్నారుగా కొంచ సొజి కూడా వాడతారు కదండి పల్ సాగ వస్తాయని
ర్రవ్వ ఓలికి రవ్వ
ఆ ఓలిగ రవ్వలగా ఆ
అది పడతారండి అది కష్టం అంతా ఈజీగా దాంతో చేసేది అంతె ఉ ఈజీ అయితే అస్సలు దీంతో తునిగిపోయేది గాని ఏమి కావు ఇవి అవయితే ముక్కలు ముక్కలు అయిపోతాయి చేసేటప్పుడు ఒ సార్ చెడిపినద అది ఉల్లిగడ్డ స్మెల్ దగ్ లే ఉ అది ఆ ముక్కల్ ముక్కల్ అయి పోతది అది
ఆ
చిన్న చిన్నగాంతా మనం ఏ పేపర్ ఎత్తి వేసే లోపలైనా తునిగిపోతుంది మధ్యలోకది అదైతే ఈజీ కాదండి ఇదైత్ తె ఈజీ చూడండి అర్ధ గంటలోనే మళ్ళ ఓలికి చేయి వచ్చనమాట ఇరవై నిమిషాలకి పిండి దడిపిన ఇరవై నిమిషాలకి ఓలికి చేసేయచ్చు అదయితే మూడు గంటల సేపు రెండు గంటల సేపు నానబెడతారు అది ఊ అంతసేపు అయినా రాదు అది ఉ ఇదైతే ఖచ్చితంగా వస్తాయి ఓలుగలయితే బాగా మనం చేతితో పట్టుకుంటే సాగల్లా పైకి పిండే
ఊ
సాగితేనే అప్పుడు బాగా వచ్చే స్మూత్ గా ఉండాల అది బాగా పిసికేతప్పుడు మనం నీళ్ళు ఎ కొన్ని పోసి గోదుప్‌పిండి మాదిరి పిసకూడదు దాన్ని జారుగా పిసకాలన్నమాట మనం చేత్తో ఇట్లా పట్టుకో ఉమ్ నూనె పోయ్యలా కొంచెం నూనె ఎక్కువే పొయ్యల మన చపాతిలే పిండిలేకి ఎంత పో స్తామో అంతకంటే కొంచెం ఎక్కువ పోస్తే బాగాస్తోయి హోలిగలవి పిండి బాగా నాన్తాదా కవర్‌లో పెట్టేసి మూట కట్టేత్తే మెత్తగా అయిపోతుంది అర్ధగంట కల్లా లోపల బాగా స్మూత్‌గా వచ్చేత్తుంది పిండింతా అప్పుడు మనం చేసేటప్పుడు ఓలీ పేపర్ తీసుకొని ఓలీ పేపర్‌కి అడుగన నూనె పట్టిచి పేపర్‌కి పట్టిచి ఓటి చక్కర కవర్ ఉంటది కదా
ఆ
ఉమ్ సలపాగా ఉండే కవర్ ఆ కవర్ కట్ చేసుకొని రౌండ్‌గా మన మళ్ళి మనము పిండి తీసుకొని తడిపిండి పిండి తీసుకొని దాన్ని వెడల్పున తట్టి మధ్యలో ఈ వుంటా పూర్ణం ఇట్లా తీసుకొని పెట్టే సి మూసేసేది దాన్ని లోపల పెట్టేసి మూ సేసి బాళ్ ఎసేసి దాన్ని ఇంగ పైన కవర్ చె చక్కెర కవర్ కట్ చేసుకుంటాం కదా దానికి నూనె పెట్టి చుకోవల మల్లా
దాంతోనా అదుముతారా ఇట్లా చేతితో అదుముకుంటూ ఉంటారా అక్క
ఏది ఏళ్ళతోనే నాలు మూస్ అవ్వకుండా ఎక్కడ మందం ఉంటే అక్కడ రౌండ్‌గా అంతా చేసేసేది
అంటే ఇప్పుడు చపాతి కర్రతో దిక్కినట్టు రేకులు దిక్కినట్టు ఏమి తిక్క అవసరం లేదా
ఓ మన అనుకూలం వస్తే కూనా అట్లయినా చేసుకోవచ్చు చేత్ ఇంగ చక చపాతి కర్ర కంటే చేత్తో నేనైతే చేత్తో చేస్తానండి బాగా
ఓకే అంటే అలవాటు మనకి ఏది అనుకూలం ఉంటే దాన్ని బట్టి చేసు
ఉమ్మ్ మందంగా తిక్కకుండా కొంచెం పిండి తీసుకొని పూర్ణం మామూల ఆ బాల్ సైజులో పూర్ణం తీసుకొని లోపల పెట్టేసి తక్కేస్తే బా సరిపోతుంది అనమాట దానికి దానికి ఉమ్మ్
నూనె ఏసుకునే కాల్చుకుంటారాండి లేకుంటే నెయ్యి ఏసి కాలుస్తారాండి ఇవి
నెయ్యి ఏమండి నెయ్యి పాకు సరిపోదు ఆ నూనె ఏసుకుంటాము
అంటే మీరు తినరాండి నెయ్యి
తింటాం కారము పండుగారం పచ్చికారము అట్లా దాంట్లేకి ఏసుకుంటామండి
అట్లానా అంటే మీరు నెయ్యి చేసు కుంటారా అండి లేకుంటే కొనుకొచ్చుకుంటారా అండి
నెయ్యి మేము మాకు ఆవులు ఉండయి కాబట్టి మేము ఆవులు నెయ్యి తీస్తామండి
అంటే పాల మీగడ తోని మీరు అలా తీసుకుంటారా
మీగడ తీసి దాన్ని ఫ్రిడ్జ్‌లో రోజు రోజు అంతా గిన్నెకేసి పది రోజులుకు ఒక్కసారి దాన్ని ఆ దాన్ని బాగా చిలికి దాన్ని దాంట్లోంచి నెయ్యి వెన్న తీస్తాము వెన్న తి ఏసి నెయ్యి కరగబెడతాం నెయ్యి కరగబెట్టేటప్పుడు నెయ్యి కరగబెట్టి బాగా బుడగలు వచ్చి బుడగలు అనిగిపోయేతప్పుడు నెయ్యి లేకి కరేపాకు ఆకుతోటిము ఉమ్మ్ అవేస్తారండి ఇంకా పల్లెటూరులో కొన్ని పల్లె టూర్లో ఎర్ర మన్ను రెడ్ కలర్ మన్ను ఉంటది కదా
ఆ
ఆ మన్ను ఆ మన్ను కొంచెం దాని మింద తేట అంటారు దాని మింద రెడ్డిది బాగా మంచి ది నున్నగ ఉంటుంది అది తీసుకు కొని ఆకు పొట్టిము కరవేపాకు అద్ది దాన్ని ఆ కాగే నెయ్యలకి వేస్తే స్మెల్ వస్తది బయట పక్కన ఇల్లంటికీ వస్త తది
తే అవ అభి అవి ఇస్తారండి కరివేపాకు ఇంకా మట్టి నేను ఎప్పుడు వినలేదండి మొదటిసారి వింటున్నాను
కరేపాకు ఆకుతోటి ముల్లు వేస్తారండి
అంటే వాసన కోసమా అండి
స్మెల్ నెయ్యి మంచి స్మెల్ వస్తదని అది ఎర్రమన్ను తేటేస్తే ఇంకా బాగా నెయ్యి మంచి బాగుంటదని మా అమ్మ చెప్తంటే వేస్తంటే చూసినానండి ఎర్రమన్ను రెడీ పెట్టుకుంటారు
అంటే ఇట్లా సన్నగా పైన పొరలాగా వచ్చి ఎర్రమాట్ట అండి
ఆ నీళ్ళలోకి వేస్తే రా ఇసకంతా అడుక్కుపోతుంది మన్ను చిన్న గ్లాసులోకివేసుకుంటే
ఆ ఆ
ఆ ఎర్రెడ్గా ఉంటది ఎర్రమన్ను అంటే అసలు మన బట్టలకియితే ఇంకా ఎర ఎర్రగాయిపోతాయి మన బట్టలు అట్లు ఉంటాయి అట్లా మన్ను అండి అది ఎర్ర మన్ను తేట అనేది అది పైకి వచ్చేస్తాది నీళ్ళు మాదిరి ఎర్రగా అది అది తీసుకొని నీళకేస్తారండి అప్పుడు గమలిస్తది ఇల్లంతాను
అంటే మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటా అండి ఆ మట్టి అనేది తోటలోనుంచా లేకుంటే ఏదన్నా ఆ
అంటే గడ్డు ఉంట టదండి అదిగాని ఎర్రమన్నుగడ్డి అనేది కొనకొచ్చుకుండీల్లేది మనమ ఏమి కానీ అటు కొన్ని తోటల కల్లా ఎర్రమన్న గడ్డి నేలలు ఉంటాయి టాయి అనమాటా అవి పలానా సోట వుండాయని మనకు తెలిసింటది కదా తోటల్లో తిరిగే వాళ్ళకు అట్లా సోట తెచ్చుకొని దాన్ని రెడీగా పెట్టుకుంటామండి ఇప్పుడు ఏ దానికైనా అది చెట్లకేసినా ఆ మన్ను వేస్తే అది మంచి మన్ను బాగుంటది అసలు అదేస్ అయితే చెట్లకి ఎంత బాగుంటాయో ఏదైనా మనం చెట్టు సాకుతంటాం కదా సరలేండి మళ్ళీ టమ్ నాకు కొంచెం పని ఉంది మళ్ళీ చేస్తా
సరే అండి
ఉమ్